హలో ఆ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినపడుతుందా
ఆ వినిపిస్తుందండి చెప్పండి
ఏం చేస్తున్నారండి
నేనా అండి ఏం లేదు పని ఉందండి ఇప్పుడు
అవునా అండి నేను కూడా పని చేయాలండి కసువు గోట్టాలి డిషెస్ వాష్ చేయాలి ఇంకా చాలా వర్క్ ఉంది అవునండి
తర అండి మీరు
ఏంటండి మళ్ళీ చెప్పండి
కసాల పని చేస్తారా అండి మీరు
కసాలా పని అంటే
మీరే కసాలా అన్నారు కదా ఇందాక
ఏమో అండి నేను అన్లేదండి ఆ వర్డ్ వినడమే ఫస్ట్ టైం అండి
అవున్ కసాల అంటే చెప్త
చెత్త పన ఆద్ అది ఏదో అనుకోండి ఇంగ అలానే ఇంగ చెత్త పనే చేసుకోవాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా
అవునండి
అవునండి పల్లెటూర్లలో ఎందుకండి ఇంత క్లీన్ చేయాలి ఒకటి ఒప్సిస్ట్గా ఉంటారు క్లీన్ చేయాలి ఇల్లు క్లీన్ చేయాలి అని
అవునండి మరి మన పరిసరాలు మనకు శుభ్రంగా ఉండాలి కదండీ
ఉండాలి అండి మనకి నీట్గా పెట్టుకోవాలి అది మంచి పద్ధతే గాని ఇప్పుడు సిటీస్లలో కొంత వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటారండి కానీ మన
వాళ్ళు వాళ్ళు ఎంప్లాయీస్ అండి వాళ్ళంటే డ్యూటీ లకు వెళ్ళిపోతారు మీరేం డ్యూటీలు చేస్తారండి ఇంటి దగ్గరే ఉంటారు కదా
డ్యూటీలు చెయకపోయినా పర్లేదండి కానీ మనకు నచ్చినప్పుడు చేసుకుంటే బాగుంటదండి బాగుంటది కదండి కానీ వచ్చ వా వాళ్ళోచ్చి ఏమంటారు
మన తరతరాల నుంచి మనం పాటిస్తున్న సంప్రదాయాలు అండి అవి సంస్ కృతి సాంప్రదాయాలు
సాంప్రదాయాలు ఎట్టున్నాయంటే ఈ పల్లెటూర్లలో వాళ్ళొచ్చి ఏమనుకుంటారో వీళ్ళొచ్చి ఇళ్ళు చూసి ఏమను కుంటారో ఈ వీళ్ళు ఇంకా కట్టుకోలేదు అ
అవునండి డెఫినెట్ గా ఇప్పుడు ఒక ఇల్లు విజిట్ చేయండి నువ్వే అనుకుంటా మీరే అన్ కుంటారు కదండి ఇప్పుడు ఒక ఇంటికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినాక అరే ఏంది వాళ్ళ ఇల్లు అలా ఉంది అలా ఉండే బదులు వాళ్ళు పని చేసుకోవచ్చు కదా ఇల్లు నీట్గా పెట్టుకోని ఉండోచ్చు కదా అని మనమే అం అది న్యాచురల్ అండి
అలానుకోకూడదండి నిజంగా మంచిది గాదు
ఎందుకు అనుకోమండి ఇల్లన్నాక నీట్గ పెట్టుకొని ఉంటే మనకి మన ఆరోగ్యానికి మంచిది కదండి
మీరు నాకు నాకర్థమయింది ఏంటంటే మీరు అది సపోర్ట్ చేస్ స్తారని అనుకుంటున్నాను
చేస్తలేను హైజినిక్ గ మంచిగా ఇల్లును నీట్ గ క్లీన్ గ పెట్టుకోవాలని స్ సపోర్ట్ చేస్తాను అంతే
ఫుల్గ సపోర్ట్ చేస్ తా నండి హైజెనిక్ గ ఉండడమే నాక్కూడ చాలా ఇష్టం క్లీన్ గా ఉండాలి నీట్ గా ఉండాలి
అంటే వాళ్లేమను వాళ్ళు అది డైరెక్ట్గ అంటే వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళకి చెప్పే విధానం రాక అలా చెప్తున్నారు అంతే కానీ దాని మెయిన్ మోటివ్ మాత్రం ఇలా ఆరోగ్యంగా ఉండడానికె ఆ రూల్స్ అప్పట్లో అంటే ఇలా పని చేయలేరని అప్పట్లో అట్ల సాంప్రదాయంగ వాటిని తీసుకొచ్చారు మనకి
అవునండి కాని వీల్ లూ ఎలా థింక్ చేస్తారంటే ఇంట్లోకి దరిద్రం అట్ల ఉండకూడదు దయ్యమొస్తది మూఢనమ్మకాలు ఎక్కువ అండి
అదే అండి అది ఒక మూఢనమ్మకం లాగా అప్పట్లో వాళ్ళు ఒక సాంప్రదాయంగ పెట్టారు ఇప్పుడు పొద్దున్నే లేచి కల్లాపు జల్లి ఇన్ టి ముందు ముగ్గేసి మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని వంటకి వంటను ప్రారంభించాలని అలా పెద్దలు చెప్ ప్పేవాళ్ళు అప్పటి సాంప్రదాయాలు అవి పాటించకప్ పోతే దరిద్రం అనేది మన ఇల్లు అబ్ అభివృద్ధి దిశలోకి రాదని అలా చెప్ ప్పారు
ఆ అట్ల చెప్పినా చాలా మంచిదే అండి కనీ ఆల్వేస్ మనం ఇల్లు క్లీన్ గనే పెట్ కోవాలండి ఒకరు చూసుకుంటారని మనం ఇల్లు క్లీన్ పెట్టకూడదు మనం మనమెప్ ప్పుడు మనం క్లీన్ గనే పెట్టాలి ఆల్వేస్ పెట్టాలి
అవునండి పెట్టుకోవాలి మరి అంటే వాళ్ళకి చెప్పే విధానం వచ్చిలేదు గానీ దాని మెయిన్ మోటివ్ మాత్రం ఆరోగ్యంగ ఉండాలి మన పరిశు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది చెప్పే విధానం వేరై ఉండొచ్చు కానీ దాని పర్పస్ మాత్రం ఒక్కటే అండి ఆ మీరు దాన్ని నెగటివ్గ తీసుకోకండి
తీసుకోంలేండి కనీ మన ఇండియాలో కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటదండి ఎందుకంటే మనం ఇల్లులు కట్టుకునేది స్టోరేజ్ ఎక్కువ సరిగ పెట్టుకోమండి మనం ప్లాన్ చేసుకోం మంచిగా
అంటే మనకి అంటే చదువుకున్న వాళ్ళు అంటే అన్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్ క్కువ గదండి మన దేశంలోనా
అవునండి మనకి స్టోరేజ్ ఎట్ల ఉండాలి అన్ టే మనకి రిపీటెడ్ గ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అనేటట్టు పెట్టుకోవాలి అండి ఎప్పుడు
అలా అంటే మీరు బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకునే ముందే అలా పని లేకుండా ఉండేలాగ కట్టుకోవాలి
అవునండి నిజంగా మన ఇండియన్స్ కొంచెం ఆ స్టోరేజ్ దగ్గర కొంచెం ఇంప్రూవ్ కా
ఇది చాలా బాగుంటాయ్ కదండి విదేశాలలో ఇల్లులు అసలు చెక్కలతో కట్టుకునేటివి
అవునండి చాలా చూడ్డానికి చక్కగా మోడ్రన్ గా ఉంటాయండి
అవునండి నాకు బాల ముచ్చటెస్తుంది వాటిని చూస్తే అసలు కె ఎంత బాగుంటాయొ ఆ కబోర్డ్స్ అ కిచెన్ ఆ హాలు అంతే చాలా బాగుంటాయ్ గదండి
అవునండి అది కట్టుకోడానికి కూడా చాలా పెద్దగా ఎక్స్పెన్సివ్ కూడా ఉండదండి ఖర్చు తక్కువనే ఉంటుంది మనకంటే చాల్ తక్కువుంటది క అవునండి తొందరగా పోతాయి ప్లస్ మెయింటెనెన్స్ చాలా ఉంటదండి మెయింటెనెన్స్ చాలా జెయాలి దాన్కి
ఏముందిలెండి అవి జస్టు హుందాగా కనిపించడానికి రిచ్ గా కనిపించడానికి మాత్రమె పనికొస్తాయ్ అలాంటి ఇల్లు
వాళ్ళు చెక్కలతో కట్టికుంటారు కదండి అవి పుచ్చిపోతాయండి చెక్కలు అంటే పాడైపోతాయి అప్పుడు మెయింటెన్స్ ఖర్చు చాలా ఎక్ ఎక్కువుంటదండి అద్
అదే అండి అందుకేన్డి అందుకే ఎందుకు ఇండియాలో కట్టుకునే యిళ్ళే బాగుంటాయ్ తెలుసాఅండి ఇప్పడి ఇళ్లన్ అంటే ప్లేస్ లేక జస్ట్ ఒక రూమ్లు లాగా కట్టుకుంటున్నారు ఒక టూ బెడ్ రూమ్ ఫ్లాట్స్ వన్ త్రీ బెడ్ రూము అలా కానీ అప్పట్ల ఇ ఇల్లులు అనేవి ఎలా ఉండేవి అంటే ఒకటి చాలా అంటే ఉమ్మడి కుటుంబం ఉండేటివి కదండి అప్పట్లో అలా ఇల్లు చుట్టూర ఇల్లు ఇంత బయట ప్లేసు పెరట్ అని తులసి మొక్క అని అలా పెట్టుకొని మధ్యలో ఇంటి మధ్యలో స్పేసు డైరెక్ట్ సన్ రైజు వర్షం పడేది అలా ఉంటాయ్ కదండి అవి అసలు ఇ డియని ఇల్లులు అంటే అవి అండి అప్పటి ఇల్లులు
అవునండి అవి రిచ్ వాళ్ళకే ఉండేవని నా నమ్మకం అండి ఇట్లా పేదవాళ్ళకి అట్లాడి ఇల్లులు ఉండవండి.
లో ఆ ఇల్లులు ఉండేవండి భారతదేశంలో కానీ ఇప్పుడు అవన్నీ అంతరించి పోన్డి మోస్ట్లీ ఎక్కడో విలేజెస్లో చా ఉంటాయండి ఇప్పటికి కూడా
అంటే మూవీస్ లో చూస్తుంటామండి కొన్ని సా
ఆ అవీ మూవీస్ లోనే కాద అవంటే మూవీస్లో సెట్స్ వేసుకుంటారు అంటే వాళ్ళు సెట్స్ వేస్ కొడం గూడా ఇండియన్ కల్చరే ఫాలో అయినారు కదా వాళ్ళు
అదే అండి నాకు ఒకవేళ వాళ్ళు మూవీస్ లో చూపించక్పోతే నాకు ఇల్లులు ఇలా ఉండేవి అని తెలీదండి నిజంగా మూవీస్ లో ఒక్కటే చూశా నేన్ అట్లాంటివి
ఇల్లులు అలా ఉంటే చాలా బాగుంటుందండి చాలా పెద్దగా ఎంత బాగుంటాయి అంటే ఇట్లా రిచ్ రిచ్ ఇలులకన్నా అవే చాలా బాగుంటాయండి. మధ్యలో వర్షం పడుతు మన ఇంట్లోకి మధ్యలో వర్షం పడడం మా ఇల్లు కూర్చోవడానికి బెడ్రూమ్స్ అన్నీ ఉన్నాయి పేరట్లోన కూరగాయలు పూల మొక్కలు పూల చెట్లు ఇలా ఎంత బాగుండేటివండి.
అవునండి కానీ ఇప్పుడు ఆ ఇండ్లులు దొరకడం కష్టం అండి ఎందుకంటే చాలా ప్లేసు పడుతుదండి అది అట్లాంటి ఇల్లులు క కట్టాలి అంటే అందులో చిన్న చిన్న ఫ్యామిలీస్ కి అంత పెద్ద ఇల్లులు సెట్ అవ్వవండీ. పెద్ద ఉమ్మడి కుటుంబం
అంటే మనము మనం ఎంత మంది అందు ఉంటే అలా ఉన్న కాడికి మనకు ప్లేస్ ఉన్న కాడికి కట్టుకుంటే అలా కట్టుకోవచ్చుండి బాగుంటుంది
ఆ కొంచెం మనకి ఎక్కువ ప్లేస్ ఉంటే కట్టుకోవచ్చు నిజంగా చాలా బాగుంటుంది దాంట్లోనే బెడ్రూమ్స్ అన్ని
అదే అండి ఇలా పెద్ద పెద్ద మేడలు బిల్డింగ్స్ లేపడం వలన ఏం లాభం అండి ఊకే
అవునండి మన కల్చర్ అంతా అవన్నీ అంతం అయిపోతాయి మన ట్రెడిషన్స్
మీరు ఫి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే అలా కట్టుకోండి చాలా బాగుంటుంది.
ఆ మేబీ ప్లేస్ ని బట్టి ఆలోచిస్తా అండి మనకు అంత ప్లేస్ ఉంటదో ఉండదో చెప్
అదే ఒక కట్టుకోవచ్చండి బానే
అవునండి మీకు తెలుసా అండి మీ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అండి
అవునండి తెలుసు
మెంట్ లో ఎట్లా కొంటుంటారడి అపార్ అపార్ట్మెంట్స్ ని నాకు అర్థం కాదు అంటే అదొక ల్యాండ్ కాదు ఏం కాదు ఒక ఇల్లుకొంటారు అది కూడా కోట్లు లక్షలు అట్లుంటాయండి. మనం ఒక మంచి కొత్త ల్యాండ్ తీసుకొని కొత్త ఇల్లు కట్టుకోవచ్చండి అదే డబ్బుతో
అంటే వాటిలోన అనేది ఇప్పుడు మనం మొక్కకి నీళ్ళు పోసి పెంచితే ఓ ఒక విధంగా ఉంటది. వేరే వాడు మొక్కకు నీళ్ళు పోసి పెంచినే కదా ఆ మొక్క ఎన్ని రోజులు ఉంటుందండి. వాడు సరిగా పెంచు లేకే అంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి నేను రీసెంట్గా ఒకసారి పూల మొక్కలు కొన్నానండి అవి కుండీలు
ఉం
అవి నేను హు ఇలా ఒక బిందలో పెట్టి నాటి పెంచాను అది టూ డేస్కు పోయింది
ఆ ఏమైందండి
టూ డేస్ కే వాడిపోయింది చెట్టు
అయ్యో మీరు మంచి కేర్ తీసుకోయి ఉండకపోవ
ఆ మంచిదే మంచి సాయిల్ తీసుకొచ్చి అందులో వేసి మట్టిని నాటా మండి ఇది ఎరువు కూడా పేడ ఉంటది కదండి ఆ పేడ కూడా ఆ న్యాచురల్ గా ఆ పేడ కూడా కలిపి నా టానండి అయినా కూడా పోయింది అది
సన్ లైట్ కి పెట్టారా అండి మరి మీరు
ఆ సన్లైట్కి కూడా ఆ సన్లైట్కే పెట్టానండి అది
మేబి మీకి తెలిదు తెలియకపోవచ్చు ఎట్ల పెంచాలో
అప్పుడప్పడికిీ పెంచుంటాడు వాటిని అంటే సరిగా పెంచిండడు జస్ట్ చూడానికి అలా పెంచి పెట్ పెటింటారు అంటే అందులో నాణ్యంగా మంచిగా పెంచలేకేంటాడు అతను అలాగే ఇల్లులు కూడా అంతే అండి మనం దగ్గరుండి ప్లేసుకొని కట్టిచుకోడం వేరే ఉంటుంది. వాడు కట్టించిన వాడిని సేల్ చేస్తే మనం కొనుక్కోవడం వేరే ఉంటుందండి అది ఎక్కువ రోజులు రాదు ఇల్లు
అంటే ఇప్పుడు నేను ఒక డౌట్ ఉంది అండి అంటే ఆ డౌటు చెప్తా చూడండి ఎప్పుడు అపార్ట్మెంట్స్ కట్టింటారు ఫ్లోర్స్ ఫ్లోర్స్ ఫ్లోర్స్ అట్లా చాలా ఫ్లోర్స్ వందల ఫ్లోర్స్ ఉంటాయి ఆ అపార్ట్మెంట్ లో ఇప్పుడు ఆ ఫ్లోర్స్ ఉంటాయి కదాండి అవి ఎట్లా కొనుక్కుంటారండి పైన అది ఈ బిల్డింగ్ అల్లా కూల్పోయింది అనుకో మన ఆస్తి పోయినట్టే కదండి మనం కొనేదంతా అట్లేట్లా అండి
ఏమో అండి నేను వాటి గురించి ఏం వినలేదు ఇంకా
అవునా నేనేమనుకునేదాన్ని అంటే చాలా డంబ్ పీపుల్ వీళ్ళు ఇట్లా కొనుక్కుంటారు. మంచిగా ల్యాండ్ కొనుక్కొచ్చ కదా అనుకునేదాన్ని
అవునా ఆ ఫ్లాట్స్ అనుకుంటా ఆ ఫ్లాట్స్ అన్ని ఏం చేస్తారు ఇప్పుడు కింద ఫ్లాట్ ఉన్న వాళ్ళకి రెంట్కి వచ్చింటారు కదా అలాగే పైన ఫ్లాట్ ఉంటుంది ఓకే పైన వేరే ఓనర్ అండి అక్కడ ఆ ఓనర్ని అడిగి రెంట్ అడగండి అంటారు. రెంటికి అడగండి ఇస్తాడేమో అని అలా వాళ్ళు బిజ్ నీ అంటే బిజినెస్ పర్పస్ మింద వాళ్ళు అట ఫ్లాట్స్ నీ కొంటూ ఉంటారు
అదే అండి కొంటు ఉంటారు ఇప్పుడు కూల్ పోయింది అనుకోండి వాళ్ళ అది ఎట్లా అండి ప్రాపర్టీ అంటే ఏదో అనుకునాన్ను అంటే జస్ట్
అ అంటే మీరే చెప్పారు కదండి ఇప్పుడు ఇప్పుడు ఏవైనా డిజాస్టర్ ఏరియా ఈ డిజాస్టర్ జరుగుతుందంటే ఆ ఏరియాస్లో అలాంటి ఇల్లు కట్టరు ఫస్ట్ బిల్డింగ్లు కూడా కట్టరు అలాంటి ప్లేసెస్ లో
అలాగ్ కాదండి మనం అన్ని చూసుకోవాలి ఉండాలి ఇట్లా ఆడు